హలో
హలో హలో
వాయిస్ వినిపిస్తుందా?
వాయిస్ అండి ఇనిపిచ్చట్లేదా?
హా నాది మీకు ఇనిపిస్తాందా? మీది కాదు అవునా ఓకే ఓకే ఫోన్ చేస్తిరా
ఆ ఏం చేస్తున్నారు భోజనం అయిందండి.
ఆ తిన్నాను కొంచెం ఒక త్రీ టూ డేస్ నుంచి తొందరగా లేస్తున్నానా? పిల్లలును స్కూల్ కి పంపియాలని అందుకే పన్లు తొందరగానే అవుతున్నాయి
ఆహా ఏం కర్రీ వండారు
మా ఆయనకి బెండకాయ తాలింపు అన్నం తినాలనిపించిందిని చెప్పన్నాడు చేసి తిన్ పోయినాడు
హూ హమ్ మరి మీరు కూడా అదేనా
లేదు నాకూ ఇడ్లీ ఉంటే తిన్నాను
ఉహూ
ఆ చిన్నఆయనకి ఇడ్లీ అంటే ఇష్టమా పొద్దున ఇడ్లీ చేస్తానా మధ్యాహ్నం ఆమె కోసం అ అట్లే కొంచం పెట్టి ఆమె కొంచెమే తినింది
ఆ హ
తినిపించుకుం అట్లే నేను తినేసిన
హ హమ్
ఇంక మమ్మీస్ డ్యూటీ అదే కదా వాళ్ళు మిగిలిచి తినుకుంటు ఉండడమే
ఊహ
ఇంకా మీరు
ఆ మేము భోన్ చేసాము టమాటా కర్రి వండం
అవునా
ఆ ఇప్పుడే అయంది భోజనం
పుట్నాల్ ఏసి చేస్తారు అదా
ఉం
ఆ పల్లీలు వేసి చేస్తారే అదా
పల్లీలు కాదండి ఓన్లీ ఉల్లిపాయలు ఒకటే వేసి చేసాం
ఓ చట్నీల లెక్క
ఉల్లిపాయి టమాటా
ఓకే ఓకే ఏమో నాకు ఐడియా లేదు లేండి అది
ఆ మామూలుగా కర్రీలో మనం ఉల్లి ఉల్లిపాయలు ఏదైన్నా కర్రీలు ఉల్లిపాయలు ఎలా కోసుకుని వేసుకుంటామో అలాగే తాలింపులో ఉల్లిపాయలు వేసి చేస బేగిన తర్వాత టమాటాలు వేసేసి వన్ డేస్కోవడమేనండి
అవునా అదే కర్రీని చట్నీ లెక్క చేస్తాను నేను మీరిప్పుడు చెప్పిందే అలా ఏమ్ అంతా చేసి బాగా ప గిత్తితో ఎనుపుతాను బాగా చట్నీ లెక్క అంటే నా దగ్గ దగ్గర ఇది లేదు రోకలి లేదు అందుకే
మిక్సి లో అయిన ఎయ్యొచ్చు కదండీ బాగ మెత్తగా అయిపోద్ది
ఆ టేస్ట్ వేరే అవుతుది అందుకని
ఆ అవునండి
రోకల్లో వేస్తేనే బాగా టేస్ట్ వస్తది నా దగ్గర లేదు కాబట్టి ఆప్షన్ ఇట్లే ఎ తప్పుకున్నాను
ఆ ఆ ఆ పప్పు గుత్తుతో కూడా టేస్ట్ వస్తదండి
అవునవును బాగానే వస్తాయి పర్లేదు మేము చానా వంటలకి దాంతోనే కవర్ చేస్తాం
మిక్సీ కన్నా పప్పు గుత్తు తోటి కూడా బాగా వస్తుంది
అవును మీ అమ్మాయి చెప్పింది మా మమ్మీ నాకంటే బాగా మాట్లాడుతదని నిజంగా బాగుంది మీ వాయిసు
పాప చెప్పిందా
అవును అంటే తను పొద్దునను ఇంత అమ్మ మాట్లాడుతుంది అంటే నాకు ఏం వస్తుంది మీ మమ్మీతో మాట్లాడుతే ఎలా అంటే నువ్వు ఒకసారి మాట్లాడుచూడు నేను నీతో మాట్లాడి నేను మీతోనే మాట్లాడతంది ఇప్పటి నుంచి అంటావు అనింది
ఇద్దరు వయిసులో ఒకలాగే ఉంటాయండి
అంటే మీరు కొంచెం స్మూత్ మీ దాంట్లో కొంచెం రఫ్ వాయిస్ అ సేము కానీ ఆ రహుగా అసలు బేర్ గా మాట్లాడేస్త ఇంకా ఏం చేస్తున్నారు ఏం షాపింగ్కే పోలేదా బయట
షాపింగ్ కి హెల్త్ బాగుండట్లేదండి నాకు షాపింగ్ అయితే వెళ్లేదండి వెళ్లికిత కూడా ఏం అడగలేదు వెళ్దామని తను అడగదండి
అవున అవును చాలా లక్కీ మీరు
ఎవరైనా వెళ్తాను అంటే అంటే వెళ్ళమంటే వెళ్తది లేతే లేదండి
అవునా
అల్ ఫ్రెండ్స్ఎవరన్న ఫోన్ చేసి అడిగితే
కదా బాగా అర్థం చేసుకు
అవునండి అంటే వాళ్ళ డా వాళ్ళ డాడీ లేరు కదండి తనే చూసుకుంటంది నాకు హెల్త్ బాగు అదండి బ్రెయిన్ లో చిన్న
అదే చెప్పింది మాట్లాడుతుంటే బా ముందు మాట్లా మాట్లాడుతుంటుంది ఈ మధ్య తను ఆ వర్క్ ఎక్కువ అయింది అనుకుంటాను తక్కువ చేస్తుంది అప్పుడు అట్లా మాట్లాడించే కన్నా చేస్తుండ
అవునండి స్పాన్ చెప్పుి
కాపాడుకొను
ఆ తనే చూసుకుంటుందండి మెడిసిన్ ఆ మెడిసిన్స్ అయి తీసుకురావడం ఏంటి ఇంకా అన్నీ తనే నేను ఎప్పుడ ఎలా పడి ప పోతానో తెలియదండి బ్రెయిన్ లో కదండి తెలియకుండా పడిపోతానండి
ట్రీట్మెంట్ లేదా ఆసెలు
ఉందండి వాడుతున్నాను అంటే ఆపరేషన్ కం పర్మినెంట్ ఏంటంటే ఆపరేషన్ చేయాలన్నారు ఆపరేషన్ చేసాక కూడా కళ్ళు కనిపిస్తాయో లేవో తెలీదు అన్నారు
అయ్యయ్యో అయితే కష్టమే
టి నరం మీద ఉందంట అండి సక్సెస్ అయితే పర్వాలేదు లేసే నడవచ్చు అవ్వకపోతే తే అన్ని మంచం మీద అవుతాయి అన్నారండి ఇప్పుడు ఇలా అనుకోండి చూసుకుంటుంది అన్ని మంచ మీద అయితే ఒకతే ఏం కష్టపడుతుదండి లేవతీయటాలు అయాన్నీనీ
అవు
ఇంకా అందుకనే ఆపరేషన్ అందులోనూ ఎనిమిది లక్షలు అవుద్దాన్నరండి ఆపరేషన్ కి
ఒక్కసారి ఎప్పుడన్న తిరుపతికి వెళ్ళారా?
పెద్ద తిరుపుతండి.
ఇక్కడ ఆ ఆంధ్రాలో చిత్తూరు జిల్లాలో ఉందే తిరుమల తిరుప తిరు అట్ల తిరుపతి తిరుపతిలు ఉన్నాయి తిరుపతి ఆ ఉండే కొండ మీద తిరుమల ఉంటదే
ఆ అంటే పెద్ద తిరుపుతండి అది
అవును మీరు అట్ల అంటారా కింద ఉంటే సిటీయే అది తిరుపతి పైన కొండ ఉందే అది తిరుమల
ఆ అవునండి మేము దాన్ని పెద్ద తిరుపతి అంటాము. చిన్న తిరుపతి అంటే ఇక్కడ ఏలూరు దగ్గర ఏలూరు కూడా వెళ్ళక్కర్లేదు. ఇక్కడ మాకు దగ్గరండి.
అవును అవును ఏదొ ఒక తిరుపతి ఏ సకర్ డెవలప్ చేశారు కదా కేసీఆర్ ఉన్నప్పుడు
కేసీఆర్ ఉన్నప్పుడు కాదండి ఇది చాలా ఆ ఎప్పటి నుంచో ఉంటదండి మా నాన్నగారు ఉన్నప్పటి నుంచే మేము మా పెళ్లి కాకముందు నుంచే ఉందండి ఎప్పుడో ఉందండి. దీన్నేమో చిన్న తిరుప్తి అంటారండి మీరి ఇప్పుడు తిరుమల తిరుపతి చెప్పిందేమో పెద్ద తిరుపతి అంటామండి మా ఆ మేము అలా అంటామండి.
అవునవును ఇక్కడ తక్కువన్నా మీరు వచ్చేది.
అటు సైడ్ రామండి ఎప్పుడో మా అమ్మాయి చిన్నప్పుడు తీసుకొని వచ్చాము ఒకసారి
అవునా అక్కడ తిరుపతిలో ఒకటి హాస్పిటల్ ఉంది. తన పేరు రుయనా పియానో మర్చిపోయా నాకు ఐడియా లేదు గుర్తులేదు అక్కడ చాలా మంచి ట్రీట్మెంట్ ఇస్తారు ఒకసారి సారి ఒకసారి మీకు ఛాన్స్ ఉంటే ఎప్పుడునా తిరుపతికి వెళ్ళాలి తిరుమలకి కేళ్ళాలన్నట్లు వచ్చి అలా ఒకసారి హాస్పిటల్ చూపించుకోండి అది గవర్నమెంట్ హాస్పిటలే కానీ చాలా అంటే ఈ ఏరియా అంతా అక్కడే ప్రిఫర్ చేస్తారు
అంటే ఆ ఏరియా అంతా అక్కడికే వెళ్తది గాని మాది తెలంగాణ అండి మేము హైదరాబాద్ బది వెళ్లాలండి హైదరాబాద్ లోనే ఎనిమిది లక్షలు అవుతాయి అన్నారండి. ఆహా ఇక్కడా ఫ్రియేనండి ఇది పెట్టుకోమన్నారండి. ఆరోగ్యశ్రీ పెట్టుకోమన్నారు ఆహా ఆరోగ్య ఫ్రీ పెట్టుకోమన్నారండి దా అక్కడ మరి వాళ్ళు ఎంత ఇస్తారో మనకు తెలిదు మొత్తం ఎనిమిది లక్షలు అవుతాయి అన్నారు. టు మనం ఎన్న చేస ఆ ఉండే వాళ్ళు చేసుకునే వాళ్ళు మన కూడా హాస్పిటల్ లో ఉన్నవాళ్ళు వాళ్ళకి వాళ్ళే ఇబ్బంది పడతారు కదండి. సక్సెస్ అవ్వపోతే మళ్ళీ ఇబ్బంది ఎందుకు? అందుకేనీ
నిజమే అంటే ఇట్లున్నా ఎన్ని రోజులైనా పర్లేదా.
ఇ అంటే మెడిసిన్స్ వాడుతున్నానండి ఓమియోపతి వాడుతున్నానండి.
ఆ ఇదే ఎన్ని రోజులు వాడిన ఏం రిస్క్ ఏమి లేదు కదా.
ఆ రిస్క్ లేదండి కాకపో. అతే ఓ ఉన్న నాళ్ళు, ఓ ఒన్న నాళ్ళు, వాడు.
అంటే ఎంత ఖర్చు అవుతుంది, మంత్లీ.
మూడు వేల అవుతదండి.
ఉ సర్లేదు లే మూడు వేల అయితే పెట్టుకోవచ్చు, తనికీ మీరంటే చాలా ఇష్టం, నాకు మాట్లా. అర్థం అవుతుంది అందుకని చెప్.
అవునండి, మెడిసిన్స్ కూడా నా. ఓపిక లేకపోతే నేను వెళ్ళలేకపోతే తనే ఎళ్ళి, చెప్పుద్దండి డాక్టర్ గారితో మాట్లాడించి. ఆ తీసుకుంటదండి.
అదే అదే తనకు ఒక మంచి జాబ్ ఓస్తే ఇట్లా మనీలు పెద్ద లెక్క అనిపించి. వొదిలేంది ఆ ఆ ఇప్పుడంటే కొంచెం కష్టమే.
ఆ లిఖత వాళ్ళ ఫ్రెండ్ చెప్పిందండి, బ్రెయిన్ కి సంబంధించి, బాగా చూస్తున్నారని. అంటే ఏ విజయవాడ ఏళ్ళామండి. విజయవాడ తీసుకెళ్ళింది, తీసుకెళ్తే అక్కడ చూపించుకున్నామండి ఆయన. ఆప్రిషన్ నైతే చేస్తానన్నాడు ఆయనే చేసేస్తానన్నారూ. మే నడిప్. ప్పించి మీరు ఎలా నడుసుకుంటూ వొచ్చార అలాగే పంపిత్తనమ్మా అన్నారు గానీ, ఇంకా నాకు వీళ్ళంద. ట్రూ ట్ర ఆ జమండ్రి. మా హైదరాబాద్ ఇయన్నీ మాట్లాడతంలో, భయమేసీ, భయం అంటే భయే. ఇ లేదు లే ఖానాన్.
అవు హ లేదు మనకేమో అవుతుందని భయం కాదు మన వల్ల. చ్య ఆ పాప ఏమన్నా ఇబ్బంది పడుతుందని భయం మేస్తుంది మనకు ఆ.
క్రిషిన్ మీదకి కెళ్లేదండి ఇంకా రాజమండ్రి వాళ్ళ అయితే బాగు చెడి. ఇప్పచ్చేసారండి అస్సలా, మేడ మెట్లు ఎక్కదన్నారూ.
ఇప్పుడుండే జనరేషన్కి, ఇప్పుడుండే టెక్నాలజీకి, నాకు తెలిసి అంత రిస్క్ అయితే ఉండదు.
ఉండదండి అది విజయవాడ అయన అదే చెప్పాడండీ. రిస్క్ అయితే ఉండదమ్మా నేను ఊ చేసి ఎలా వొచ్చారో మీర్. రు అలా నడిసి నడిపించి పంపిత్తనంటే. ఇంగ నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే ఆయన మయి మెడిసిన్స్ రాసిచ్చారు హ. కంపల్సరీ పొద్దున్నో ట్యాబ్లె. టు సాయంత్రం ఓ టాబ్లెటు కంపల్సరీ ఏసుకోవాలమ్మా అని జెప్పారు ఆయన.
అది వాడుతున్నారా.
ఉమ్ అయి వాడుతున్నానండి. ఇక్కడ ఓమియోపతి కూడా ఎవరు చెప్పారు వేరే వాళ్. అక్కడికి ఏళ్ళామండి అయి కూడా వాడుతున్నానండి.
అవునా అట్లయితే పర్లేదు వాన. ఇన్నాళ్లు ఏం ప్రాబ్లం లేదంటే ఎన్ని రోజులుయినా వాడచ్చు. నీకేం అవదు కని నాకు న తెల్సి. ఇప్పుడుండే టెక్నాలజీకి అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు వెమున్నా చోప్పేస్తారు అప్పుడే.
ఆ సరే అండి ఉంటాండి.
ఓకే థంక్
థ్యాంక్ యూ అండి
ఓకే బాయ్
ఆ